కొంచెం
హలో
ఆప్లంచి వచ్చిందిరా
ఆ యాప్ల నుంచేం కాదు. కాల్ వచ్చేది, యాప్ లో నుంచి. కాల్ వచ్చి నో వర్గ ల్ లాంగ్వేజెస్ జస్ట్ ప్యూర్ తెలుగు.
ఊ
అంత గ్యాప్ ఎందుకు పెటవ్
ఆ మరి అంత ఇంపార్టెంట్ తెలుగు ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి
అనుషే మాట్లాడాలా
టెన్ మినిట్స్ ఒక్కో కాలు టెన్ మినిట్స్ మాట్లా లో ఒక నెబర్కి ఫైటీ
ఒక్క మంబర్ ఫైవ్వ
అట్లా ఒక ఫోర్ నెంబర్స్ సెట్ చేస్త స
ఓ నా పస్
ఫోర్ నెంబర్ సెట్ చేసుకుంటే అయిపోతాయి ఇగోరా ఇది ఇక ఎన్ వన్ సిక్స్టీ అయితే
అవు
ఒక లక్ష యాభై వేలు కరెక్ట్గా.
కాదు ఏనెంత వీటికి వచ్చిన తర్వాత సంతాం తీస్తున్నామ అని రెడీ ఉంటుంది ఫస్ట్
ఆ
ఆ ఫస్ట్ ఆప్షన్ జిపి
హ
దాని తరువాత
జ రరే జీటి జీటి వద్దులేరా దాని బదులు
ఇప్పుడు కాదు అబ్బా ఇంటికి వచ్చినపుడు నేను
ఈ కొచ్చ రపు నకున్నా అ
అవును
అది అంత తారుమరే జరిగింది
అ దాని తరువాత అండి
ఆ
ఆ వాచ్
హ
అ పిచ్ ప ఓ ఎక్స్ ట్రీ
ఎక్స్ట్రీమ్ అయితే చాలా ఎక్కువ ఆ ఆ పెట్టే కాస్ట్ ఎన్ఫీల్డ్ పెట్టినా వస్తుంద రా
తెగదా ఇది తీసుకోరా మామ అంటే ఓకే ఇది ఏదో కొత్తగాయ్యమహా
ఏమ హలో
యమహా ఇదిరా ఎది తురందర
ఆ
గురేందతి
ధురంధర్ద హ ఎంత అనుకున్నావది
ఆ
ప్ చెప్తా ఉండది కూడా నీప్పు లక్ష తొంభై రెండు వేలు అది